హలో
హలో
ఆ అక్కా ఏం చేస్తున్నవ్
ఏం చేస్తాలేన్ నువ్వేం చేస్తున్నావ్
ఏముంది అక్క ఏం లేదు. ఎక్కడున్నవ్
ఇప్పుడే బయటికొచ్చిన
అవునా నీ వాయిస్ కొంచం క్లారి ట్లేలేదు. మన్ పక్కన ఏవో సౌండ్స్ వస్తున్నాయి చూడు
పక్ కానీ వేరే వాళ్ళు ఉన్నారు. వస్తుందా ఇప్పుడు సౌండ్
కొంచెం ఓ అవునా
మ్మ్ ఏం చేస్తున్నావు మరి ఏంది కాలేజ్కి పోయినావా
పోయినా పోయిన నువ్ ఏమన్నా నెక్స్ట్ ఏమనా ప్రిపేర్ అయ్ తున్నావా మరి
ఏం దక్క ఏం లేదు ఏం ప్రిపేర్ కావాలో కూడా అర్థం అయితలేదు
వేరే ఇటుకనమా అంటే నార్మల్గా అప్లై చేసి చేయపోయినా టెన్ట్ డేస్ మీద అట్లా
ఏమున్నాయా ఏమన్నా ఉన్నాయా
అంతే కదా జీడి పోస్ట్ ఆఫీస్ అంటే వితౌట్ ఎగ్జామ్ ఓన్లీ మార్క్స్ సి తీసుకొని
కానీ ఏమన్నా పడతే చెప్పరాదు
ను ఏం చేస్తునవు ఇంకా
ఏముంది ఏం లేదు ఇంకా తినలే తినాలి నువ్వు తిన్నావా
తినలే నేను గూడా తినాలిగా
మ్మ్ హు ఎగ్జామ్స్ ఎప్పుడు మీక్ ఓకె
నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఆ మార్ ఏప్రిల్ మేలో ఉంటయి మేలో ఉంటయి ఏప్రిల్ ఎండింగ్ లేదాన్నీ
అవునా నెక్స్ట్ ఏంచేస్తావ్ మరి నువ్వు
ఏమో చూడాలి ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలా ఒక వన్ ఇయర్ మొత్తం లేకపోతే పీజీ చేసుకుంట ప్రిపేర్ కావాలా ఏదో ఒకటి చేసుకుంట ప్రిపేర్ కావాలా ఓన్లీ ఇదే పూర్తిగ ప్రిపేర్ కావాలా అని ఆలోచిస్ అంటే ఏం చేసినా ఓపన్ గా పోవాలి క్లియర్ చెయ్య
మ్మ్ హ్మ్ అవునా
కరట్గా మళ్ళా కాలేజ్ పోవడం అదంతా టైం వేస్ట్
మ్మ్ మీ కాలేజీ లో హోలీ ఎట్టా జరిగింది
బానే ఐంది
మ్మ్ హాస్టల్ లో కూడా చేసిర్ర
హాస్టెల్ ఏం చెయ్యలే ఆడే వాళ్ళు ఆడిరంతే
మ్మ్ అవునా
అవును
మ్మ్ హ్మ్ ఏం కూర మరి మీ హాస్టలో ఇప్పుడు
ఇప్పుడూ ఏమంటారు అది తోట కూర
తోట కూర మంచిగుంటదా
ఏ గట్లనే ఉంటది ఆకులు ఆకులు అంతా
మ్మ్ హ్మ్
ఏం కూర చేసింది మరి మీ మమ్మీ
ఆ ఈ రోజు టమాటా చార్ నైట్ ఉంటే చికెన్ ఉండే అది అంతే ఇగ
ఓహొ
ఊ ఇంకేం చేస్తారు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరూ ఏంచేస్తరు
ఎవ్వరు మా ఫ్రెండ్స్ ఏ ఎవ్వడు ఆల ఎవ్వల్ ఫోన్ ఆడే ఎవన్ ఫోన్ ఆలకే ఎవరి బీసీ వాళ్లే
హాస్టల్ లో ఓళ్ళు ఉండరు మీ క్లాస్ ఉండేటోలు
కానీ అంటే ఒక్క క్లాస్ వొళ్లం కామ ఒక్క క్లాస్ వొళ్లం ఒకటే రూమ్ లుండం డిఫరెంట్ డిఫ్ రెంట్ రూమ్ లున్న ఎవరి ఇస్ వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటరూ నేను ఎట్లా ఆడితే అట్లా ఇంటరు
బయట్కోవలే మరి
ఏడ్కోలే ఏడుగానా పైసలేనే స్వలు రూపాయలు లేదు
అ
ఏడుదిద
హ
ఫ్రీ బాస్ాల గానీ అవసరం వాంది సార్ ఫుల్ ఎండలు కొడుతున్నాయి ఎంత ఘోరంగా ఎండలు కొడుతున్నాయి తెసార్
అవును
ఇంటర్ల్స్ అయితేనే ఇంకా ఎయిటీన్ ఇంటర్నల్ అయిపోతుది ఇదింత రోజ్ మధ్యాహ్నవన్న నైంటిక్రోజన్న వద్దామని ఇస్తున్నా
రంజాన్ ఎప్పుడుంది
నైన్టీన్ ట ఆది ఉంది ట్వంటీకి ఏం లేదు మళ్ళా ట్వంటీ వన్ కి రంజాన్ ట్వంటీ టూ సటర్డే ను సంండేడ ఉ వసప్ ఫోర్డేస్ ఫైడేస్ వస్తున్నా హ అత్రనేే అల్లు రు ఇల్లు అల్ పండగ చరండగా
అవునా
కా కా ఉ
ఆ
ఇంకా ఏమిసూరు మామలు వాళ్ళు
మమ్మీ వాళ్ళు బయ మమ్మీ బయటకి పోయింది డాడీ కూడా బయటకే పోయిండు నువ్వు ఇంటికి పోలే మరి
పోలే నేను మన్ననే వచ్చిన ఆ రోజు ఏ రోజు అదే పెళ్లి పెళ్లి కానుంచి ఆ రోజే వచ్చినా ఆ మల్ల నేను చదువుతాడు అని చెప్పేసి ఇగా ఈడే ఉన్నా మల్లగా మధ్యలో మాకు ఇడిచ ప్రెతి ఇడుతవి ఒక అమ్మాయి పెళ్లయితే పోయినాం
ఓ అవునా అవును మీరేమి ఇచ్చారు గిఫ్ట్
అది డ్రెస్సింగ్ టేబుల్ అయ్య అందల్ ఋషి దేవదే నా బ్యాచ్ అంత
ఓ మీరే నా చిన్నది డ్రెస్సింగ్ టేబులు
అంటే అది ఫోటోలో కరెక్ట్ వాళ్లే కొంచెం పడ్డది
హో అవునా ఉ హు బానే చేసుకుందా అమ్మాయి పెళ్లి తొందరగానే
లవ్ కమ్ అరెంజా ఏమంట
ఉ హు
అలా బావ అలా అక్క వాళ్ళ రిలేటివ్సే వాళ్ళు
ఉ హు
కాల్ చేస్ ఇంగా వాడి తమ్ముడు
మాట అమ్మాయ ఇప్పుడు చెయ్యడు ఒక ఎయిట్ థర్టీకి ఆ టైం కి చేస్తాడు
ఆ ఏం చేస్తున్నాడు అంట
ఏముంది ఇంగా ఇప్పుడు ఇగ ఏప్రిల్ అనా మే లోనో ఎగ్జామ్లు అట్టుంది సెమ్ము
ఆ
ఉమ్ వాళ్ళ దాంట్లో కూడా మరి హోలీ సెలబ్రేషన్స్ హోలీ రోజు జరగవంట సాటర్డే రోజు మరి ఏం జరిగినాయో ఎప్పుడు జరుగుతాయో మరి వాళ్ళ దాంట్లో
ఉ నెక్స్ట్ ఇయర్ మరి పోతడ కాలేజ్ కి లేదంటే ఇంటికే వస్తాడా
ట్రైన్ లో పోతాడు అనుకుంటుంటాడు అటే ఉంటాడు
ఆ ఫైనల్ ఇయరు ఉండాల అని చెప్ వేసా అన్నాడు మరి ఏమో మరి
ఉ తెలిసు అటే ఉంటాడు అనుకుంటా ఉంద అటే మరి ఏం చేస్తాడో ఏమో ఆయనకె తెలియాలి
క ఏమో ని అమ్మ అయిదాంట్లో పిచ్చి వెస్ట్ అసలు
ఉ అవును ఇంతకు నిన్న ఎంగేజ్మెంట్ అయింది చూడు అక్క
అవునవును
ఎవరు అమ్మాయి ఏ ఏమంటారు వాళ్ళ రిలేటివ్సేనా లేదంటే
అసలు నాకు ఎవరో కూడా తెల్వదు ఆమె
ఓ అదే తిన నేను షాక్ ఐన
చూసిన నేను షాక్ అయిన అప్పుడే పెళ్లి ఏందని
హు ఎంత తొందరగా చేసుకోడింద అనుకున్న బానే బానే అమ్మాయి బానే ఉంది
ఆ
అమ్మాయి అయితే బాగుంది
బాగానే ఉందా బానే ఉంది చూసా నీను
హు నీను కూడా చుసిన
ఏడ పట్టుకొచ్చుకుర్రో బానే దొరికిళ్ళు మరి ఆళ్లకు
నిజంగా బానే దొరికింది వాళ్ళకైతే ఇంకెవరన్నా పెళ్లిళ్లు ఉన్నాయా మీ క్లాసుల ఇగ
ఇంకా ఎవరో న్యాకో అది ముస్లిం ఆమె ఉంది కదా అక్క ఆమె ఒక్క ఆమె ఉంది ఇగ
అవు అవునా
మరి ఎగ్జామ్స్ అయిపోయినాకు ఉంటాయో మధ్యలో ఉంటాయి మేబి ఎగ్జామ్స్ అయిపోయినాకనే అనుకోంట
ఓహో ఇంక అక్క మరి
ఓన్లీ సెంబ్ రాయాలి సెంబ్ రాసినంబటే వెళ్ళనా ఒక జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోవాలా పి జి కి ఓపెన్ లో ఎయ్యాల ఇట్లే ఏదో ఒక అడ్మిషన్ అయితే ఏయ్యాలి పీ జీ అన్న పియడన్న
ఒకట్ చేసి ఏదో ఒక కోచింగ్ తిస్ సాదువు మంచిగా జాబ్ కొట్టు
కొట్టాలిరా లేకపోతే వేస్ట్ ఇంకా ఏం ఇంకొక టూ ఇయర్స్
టూ ఇయర్స్ తర్వాత మ్యారేజ
మ్యారేజా మ్యారేజ్ అన్న తాట్ లేదు ఆ హోప్ ఇట్లేదు నాకు
అది అంతేనా ఇప్పుడ అంతలా ఏం చేసుకోవా
ఏ అసలుకే ఏ గనా ఇప్పటికే చేసుకునేవన్ని చాలావనీ ఇగ మళ్ళా హ ఎట్లానా ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ మినిమం అయితే ఇంగేమన్న మాధ్యల ఏమన్న అయితే ఇగ మనకు తెల్వదు ఇగ
మ్మ్ హు మ్మ్ హు ఇంటికాడు ఉండే తోసువాటే అయితలేదు
మ్మ్ ఇప్పుడు మాకే పిచ్చి లేస్తుంది ఇంత మందు నా కాడగా నీకు ఎట్లుంటది
ఏముంది అక్క రోజు లేవా పో ఆ మధ్యాహ్నం దాకా రీల్స్ చూడ ఫోన్స్ చూడ మళ్ళా ఛార్జింగ్ పెట్టుకున్నాడు మళ్ళా గిదే రొటీన్ అయిపోతుంది సండే సండే అప్పుడప్పుడు ఇగ చెల్ల వాళ్ళు తమ్ములు వాళ్ళు సప్పుడు ఆలోచట ఆడుకుంటే గట్ట టైం పాస్ అయితుంది గంతే ఇగ
ఆహా
ఆ ఇగ అంతే ఇగా ఇంతకు మించి ఏం లేదే అమ్మ
అ
మై నిన్ననే అయి పోయింది బానే సింగరేణిది లాస్ చాల ఇయరస్ స్ తర్వాత ఇప్పుడు తిన్న మళ్ళ శనగ కాయలు ఎప్పుడో చిన్న అప్పుడు తిన్న శనగ కాయలు కాయలు
ఊ
ఓత్త
ఏమో ఎయిటీన్త్ కి వారిది సరే సరే
ఆ
సర్